విన్పిస్తుందా
తుంది
ఏం చేస్తున్నరండి.
ఏం లేదు పైన గాలికి తిరుగుతున్నము ఎండ బాగా కొడుతుంది కదా అందుకే పైకొచ్చి తిరుగుతున్నమ్.
నాండి తిన్నారా
హ్మ్ తిన్నం తిన్నం మీరు తిన్నారా
మేము తిన్నం ఏం తిన్నారండి ఏం పెట్టారు టిఫిన్ ఈ రోజు. అంటే ఏం చేశారు మీ ఇంట్లో అమ్మవారు.
మాకు కిచిడి చేసారండి ఈరోజు ఎందుకంటే ఎందుకంటే ఏం లేదు మాకు కిచిడి చేసారు మీకు
మా అక్క సేమ్యా ఉప్మా చేశారండి బాగా చేశారండి.
అవునా ఎందుకు మీకు వేరే టిఫిన్స్ పెట్ పెట్టట్లేరు.
ఆ ఎల్ పి జీ ఏదో సంథింగ్ ప్రాబ్లమ్ వచ్చింది అన్నారు కదండి.
మ్మ్
అందుకే ఇగా ఆ పెద్ద టిఫిన్లు చేయట్లేదు ఓన్లీ చిటికలో అయిపోయే టిఫిన్లు మాత్రమే చేస్తున్నారు ఇక్కడ. ఈ ఉప్మా పొంగలు సేమ్యా ఉప్మా ఇలాంటివే చేస్తున్నారు పెద్ పెద్ద వడ పూ రీ ఇంత టైమ్ టేకింగ్ ప్రాసెస్ చెయట్లేరన్మాట.
అవునా అ ఎందుకు ఎల్ పి జి అ ఏదో ప్రాబ్లం వచ్చింది.
ఆ ఇక్కడ వార్ జరుగుతుంది కదండి ఇరాన్ లో. ఇష్ ట్రైల్ ఆ అక్కడ వార్ జరగడం వల్ల ఆ అదే సప్ ప్లే ఆగిపోయిందనమాట వారి వల్ల మనందరికి కరువచ్చింది.
ఉహ అవును ఆ వారికి రి ఆ కారణం ఏంటో మీకు తెలుసా.
తెలీదండి మీకు తెల్సా.
అంటే ఇరాన్ వాళ్ళ ఒక అ వ్యక్తిని వాళ్ళు చంపి ఆ యూ ఎస్ ఏ వాళ్ళు చంపిలన్నమాట. దాని గురించయితే వచ్చినయ్ ఎందుకంటే ఏదో ప్రా ఆ సమస్య ఉందని జెప్పిల్ళు ఏదోగాన్ అంత గుర్తుకు లేదు నాగ్గుడా తెలుసుకోవాలి
ఉమ్ ఆ చంపడం వల్లే ఇద్ వార్ జరగడం వల్లే మనకాగిపోయిందా మీ మీ మీర్
ఆ అవునవును
ఓ అవునా
ఇబ్బంది పడుతున్నయి అగొ ఆడి వల్ల
అవునా అండి నాకు తెలీదు జస్ట్ ఇట్లా అయితుంది ఎల్ పి జి కరువు ఆ ఒక వార్ వల్ల అని తెలుసంతే
ఉమ్ హు అవునా
అవునండి ఇంకేం జేశిల్
అంటే మనకి యూట్యూబ్ యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్ అన్ని ఉన్నాయి గదా మనం తెలుసుకోవచ్చు గదా
ఆ సోషల్ మీడియా ఉంది గాబట్కి తెలుసుకోవాలండి తప్
ఉమ్ ఏమేం చేస్తరండి మీరు సోషల్ మీడియాల అవి జూడరా
అవి తక్కువ చూస్తాను నాకెక్కువ ఫుడ్ వీడియోస్ అంటే చాలా ఇష్టం అండి, ఫుడ్ గురించే చూస్తాను ఎక్కువ అందుకే
అవునా కొంచెం ఫుడ్ ని తగ్గించి ఆహారాన్ని తగ్గించి ఇట్లాంటియి గూడ చూడండి డైలీ అప్డేట్స్ అట్లాంటివి మీగ్గుడా ఉపయోగపడతయి గదా
అవునండి చూడాలింగ మీరు చెప్పాలే పండక్కి రాము మేము
ఆ మీకు ఫుడ్ లో ఏమంటె ఇష్టం?
నాకు నాన్ వెజ్ అంటేనే ఇష్టమండి అంటే చికెన్ ఇష్టం చికెన్ జేసి గో ఆ మట ఆ మటన్ ఇష్ ష్టం మాంసం చాపలు గుడ ఇష్టమండి, చాపలు బాగుంటది
అవునా అందులో గు గొర్రె ఇష్టమా లేక్కోతే మేక అంటే ఇష్టమా
అట్ల నాకు తెలవదండి గనీ మటన్ మంచిగుంటది, మా అమ్మ చేస్తదండి పండక్కి పండక్కి ఆహా అమృతమండి తినాలంటే తినాలంటే తినాలనిపిస్తది తింటుంటే తినాల్ లనిపిస్తుంది అలా చేస్తది మా అమ్మ పూరీలు చేస్తది, చపాతీలు చేసేది భక్షాలు చేస్తది చ అలా వెరైటీలు చేస్తదండి మా అమ్మ
దేనికి ఉగాదిక లేకపోతే అన్ని పండుగలకి అంతేనా?
ఉగాదికి బక్షాలు స్పెషల్ ఉంటయి గదాండింకెవరింట్లో అయినా ఉగాది అంటేనే బక్షాలు అంటారు ఉగాది ప
ఒద్దని మాఇంట్ల చేసుకోమండి మేము
అవునా మా మా దగ్గర మా సైడ్ వాళ్ళు జేస్తరు మా అమ్మ గుడా ఎప్పుడైనా కుదిరితే చేస్తుంది అప్పుడప్పుడిగా హా హ్మ్ పని తీరాకపోతే జెయ్యదామెగుడ పని జెత్తే మాత్రం మమ్మల్ చ్
కుంటారా
అవునండి ఉగాదికి ఉగాది పచ్చడి జేస్తరు
అవునా మా ఇంట్లో ఉగాది పచ్చడ ఉండదు భక్షాలు ఉండవు చిగా ఓన్లీ మటనున్ను మేము చేసుకోమిగా, మా ఇంటి పక్కన వాళ్ళు చేసిస్తే వాళ్ళు ఇస్తరు మాకు.
ఉగాది పచ్చిడి ఎందుకు జేసుకోరండి మీరు
ఏమో మాకలవాట్లేదు మా ఒళ్ళు జెయ్యరు గూడా
గ తప్పదు నేర్చుకోవాలి కదండి ఉగాది పచ్చడ
అంటే తాగుతము ఇంటి పక్కన వాళ్ళు ఇస్తారు గదా వాళ్ళు ఇస్తే తీసుకుంటము అంతే ఇగ గని మా ఇంటి ఉమ్ ఆ ఆ అంటే వాళ్ళు ఉంటరూ వాల్లింటి పక్కన వాళ్ళు ఇస్తే తీసుకొని
అదేదో ఇంట్లోనే జేసుకుంటే అయిపోతుంది గదా మీరే
ఆ అది మంచి పద్ధతి గని మా వోళ్ళకి అది మరి అప్పటి నుంచి అలవాటు లేదనుకుంట అందుకే చేయరిగ అసలు కనీ మంచి అలవాటు చేసుకోవడం గని మా ఆ
మీరు మార్చండి ఆ అలవాటుని అప్పటి నుండి ఉన్నదాన్ని క్షైలు గ
ఆ చేసుకోవాలి మేము గూడా మా ఇంట్లో అంటె మేము చేసుకుంటే అది మంచిగుంటది గదా
అదే చెయ్యండి ఈస్ట్ మీరు
ఈసారి మేం పక్కా ట్రై జేస్తము ఉగాది పచ్చడి జేసుకోవడానికి
ఆ చెయ్యండి మీకెలా చే మీకేమన్నా డౌట్స్ ఉంటే నాకు చెప్పండి నేను చెప్తాను మీక్
నాకు క్ ఎలా చేయాలో ఆ విధానం తెల్వదు కొంచెం చెప్తారా
ఆ చెప్తామండి ఫస్ట్ దేవుడికి మొక్కుకొని ఒక గురిగి లాంటి కుండ లాంటిది తీసుకోవాలి తీసుకొని దాన్ని మంచిగ కడుకొని దేవుడికి మొక్కుకొని బొట్లు పెట్టుకోవాలి, దానిగ్గుడ కంకణం పూసుకోవాలి కంకణం కంకణం గట్టినంక ఫస్ట్ నీల్ నీరు
దీనికి ఉగాది పచ్చడా బా దాన్ హలో ఉగాది పచ్చడి కంకణం దేనికి కట్ దేనికి కట్టుకోవాలి
అంటే ఆ ఉగాది ఆ ఉగాది ప ఉగాది పండగ అంటేనే కంకణాలు కంకణ కడతరు కదండి
అవునండి
ఆ కంకణాలు మనం దేవుడికి మొక్కుకున్న కుండ ఆ కుండగ్గుడ కంకణం గట్టి బొట్లు పెట్కోవాలి మంచిగ బొట్ కోని అందులో నీరు పోసుకొని బెల్లం కరగబెట్టుకోవాలిగ, అది కరిగేలోపు మనం మామిడికాయను మంచి గ్గడుక్క్ కొని వేప పువ్వు గడుక్కొని అలాగే చింతపండు మళ్ళీ అలాగే అందు ఇంకా చేదు వగ వగరు టెస్ట్ లన్నీ వచ్చే వరకు అంటే ఫస్ట్ వేప ఉమ్ నీర్ ఉ ఉమ్ మామిడికాయని కడ్గి కోసి అందులేయ్యాలి, కలబెట్టాలి, మళ్ళీ వేపపువ్వేయాలి. కలబేట్టాలి మళ్ళీ చింత పండేయాలి కొంచం కలబెట్టాలి కొంచెం కారమేసుకునేటొళ్ళు కారమేసుకుంట్రు. ఉప్పేసుకునేటొళ్ళు ఉప్పేసుకుంట్రు ఏమైనా ఫ్రూట్స్ తి తీపి కోసం ఇంతే గదా బెల్లం ఇంక ఫ్రూట్స్ ఏసుకునేటొళ్ళు గూడ ఎసుకుంట్రు మర్ నానయితిగ గిట్లనే జేస్తడు మంచిగ చేస్తాడు మా నానే చేస్తాడు ఇంట్లో అయితే, మా మమ్మీ పూజ చేస్తే మా నాన్
పచ్చడి జే సి నాకు, మా అక్కకి, మా తమ్ముడికి పెడతరండి.
అవునా ఉగాది పచ్చడ అంత స్పెషల్ ఎందుకండసలు దానికంత ప్రత్యేకత ఎందుకొచ్చిందంటారు?
దాంట్లో ఆ షడ్రుచులు అంటరు ఆరు రుచులు ఉంటయి గదండి అలాగే మన లైఫ్ లో కూడా తీపి ఉంటుంది, ఆ చేద్ ఉంటది వగరు ఉంటది ఇన్ని డిఫరెంట్ డిఫేండ్ ఫీలింగ్స్ ఉంటయి గదా లైక్ కష్టమొచ్చినప్పుడు చేదు చేదును ఎగ్జాంపుల్ గా ఆ హ్యాపిగున్నప్పుడు అంటే సంతోషం ఉన్నప్పుడు తీపిని ఎగ్జాంపుల్గా తీసుకొని మన మన లైఫ్ లో గూడా ఎన్ని కష్టాలు సుఖాలొచ్చినా మనం స్థిరంగా ఉండాలి అనేసి చెప్పడానికి
అన్నిటిని ఒకేలాగా తీసుకోవాలి అనేసి
అవునండి మీరు ఈసారి ట్రై చేయండి ఎలా అనేసి
ఆ ఈసారి పక్కా చేస్తా ఇంటికి పొయినప్పుడు చేయాలిగా
ఆ చేయండి
మ్మ్ ఇంకేం చేస్తుంటారండి మీరు
ఇంకేం లేదండి కాలీ మా కాలేజ్ లో పండుగ లా ఫెస్ట్ లాంటిది సెలబ్రేట్ చేసిరన్మాట అంటే యాన్వల్ డేస్ ఉంటాయి కదండి అలా సెలబ్రేట్ చేసి
అవునవును ఎప్పుడండి
ఈ మ్మ్ ఉందండి ఈ మధ్యలోనే ఉందన్నమాట ఆ మే ము చీరలు కట్టుకోవడం జరుగుతుంది డ్యాన్స్ చేయడం జరుగుతుంది ఇంక
చాలా ఆటల పోటీలు పెడుతారండి ఇంగా గెలిచిన వారికి ప్రైజులు ఇస్తారండి చాలా బాగా జరుపుతారు ఇక
అవునా మీకు ఏ దుస్తులు అంటే ఇష్టమండి అంటే ఏ ఎలాంటి మోడల్ డ్రెస్సుల్ వేసుకోవడం
నాకు కంఫర్ట్ నాకు కంఫర్టబుల్ ఏదుంటే అది అదే ఇష్టం అండి నైట్ టాప్స్ ఉంటాయి కదండి షార్ట్ టాప్స్ కింద జీన్స్ అన్నా అవి చాలా ఇష్టం అలాగే టాప్స్ ను లేగ్గిన్స్ కంఫర్ట్ బుల్ బట్టలంటే ఇంగా ఇష్టం జీన్స్ కూడా చాలా ఇష్టం కొంచం నేను మోడ్రన్ న వేసుకోనికి ప్రిఫర్ చేస్తాను కానీ మోడ్రన్ వి నా దగ్గర ఉండవండి
అవునా కొనుక్కోవచ్చు కదండి వాటిని కూడా
కొనుక్కొవాలండి కానీ కంఫర్టబుల్ గా అనిపియదు ఇవి కంఫర్టబుల్ వేసుకోవడానికి కంఫర్టబుల్ వి వేసుకుంటానండి
అవునా
అవునండి మీరు మీరేలా వేసుకుంటారు
మేమా అండి ఏమున్నాయి వాటిని ఏమో అంటారు కదండి పంజాబీ డ్రెస్లు టాప్స్ ఇలానే వేసుకుంటామండి
మ్మ్ అవునా అవ్వే వేసుకుంటారా
తెలంగాణలో అవ్వి కొంచెం మంచిగా అనిపిస్తది కదా అండి
ఆ
అందుకే అవి వేసుకుంటామండి మా కాలేజ్ లో కూడా ఫెస్ట్ ఉంటంది అనుకుంటాండి బట్ ఆ ఎప్పుడుంటదో తెలియదు ఇంకా డేట్ చెప్పలేదు కాని ఉంటది అని అన్నారు మ్మ్ కానీ ఒక ఫోర్ టు ఫైవ్ డేస్ లో మేమా అండి
హ్హ్ మ్మ్
ఏం లేదండి అసలు మేము పోవద్దు అనుకుంటున్నాము ఏమైతదో చూడాలి ఇగా ఒకవేళ పోతే మాత్రం
ఎందుకండి
పోవాలని అంత ఆసక్తి లేదండి మాకు
అవునా మీరు ఏదో చెప్పాలనుకున్నారు ఫోర్ టు ఫైవ్ అని సంథింగ్ ఏదో
అంటే మాకు నాలుగు నుండి ఐదు రోజుల వరకు ఉంటదండి ఆ ఫెస్ట్ అన్ని రోజులు మేం పోలేం కదమ్మా అంటే ఒక రోజు అంటే వెళ్తాము కానీ అన్ని రోజులు అంటే అన్ని రోజులు రెడీ కావాలి కదని త ప్రతి ఏ డేకి ఒక్కొక్క డ్రెస్ అందుకే ఒక ట్రెడిషనల్ డే కి వెళ్లి ఆ అదే అండి అందుకే ఒక రోజు ట్రెడిషనల్ డేకి ఇంకొక రోజు ఇంకొకటి అది ఫ్లాష్ మా బాద్ ఉంటది కదా అండి ఆదానికి దానికి ఇంకొక రోజు డీజే పెట్ తారు అది నైట్ కాబట్టికి ఎట్లా పోయినా ఏం గాదు కానీ ఫ్లాష్మా కు మాత్రం ఆ సరే అండి కృతజ్ఞతలండి
ఆ కృతజ్ఞతలు అండి